అండి కాల్ మీకు
ఆ నక్
ఎలా ఉన్నారండి బావున్నారా
ఆ నేను చాలా బాగున్నానండి మీరెలా ఉన్నారండి
బాగున్నానండి మెల్లిగా మీకు గుడ్ మార్నింగ్
అ థథాంక్యూ అండి వెరీ గుడ్ మార్నింగ్ టు యూ
థ్యాంక్ యూ అండి హ్యాపీ గుడ్ డే ఇంకా అండి పిల్లల
ప్రాంతంలో
సెంట్రల్ మాకు చాలా ఎక్కువ ఉన్నాయండి
వర్షాలు ఏం పడట్లేదండి
వర్షాలు పడుతున్నాయండి
మీ నవ్వు చాలా బాగుందండి
థ్యాంక్స్ అండి మా పాప నవ్విస్తుంది పక్క నుంచి ఇం మాకు వర్షం మొన్న బాగా పడిందండి మొన్న నైట్ంతా పడింది ఇంకా అలా నిన్న ఈవినింగ్ నుంచి నిన్న మొత్తం అంతా కూడా మబ్బు మ మబ్బుగా ఉండింది తర్వాత బాగా ఎండగాల్సింది
ఆ మాకు మాత్రం ఇడా సూర్యుడ్ ఇప్పుడు మా ఒంట్లో ఎనర్జీ మొత్తం స్ట్రా చేసుకొని పిలిచేస్తుారండి
ఇ ఇంకా ఇ ఇయర్ ఎక్కువ చెప్పాలంటే అన్ని సంవత్సరాల కంటే ఇయర్ ఎంండ బాగా ఎ ఎక్కువ ఉండండి
అవునండి వంట చేశారండి
ఆ పిల్లలకి మా హస్బెండ్ కి దోశ వేసానండి తిన్నారు
ముప్పద
ఉం ఇంకా నేను తినలేదండి తినాలి ఈ రోజు ఏంటో లేజీగా ఉంది
ఆ ఇగ ఇందాల దెబ్బకు అలాగే ఉందండి అందరికి
అవునండి మీకు పూజలు ఇవన్నీ ఇంట్రెస్ట్ ఎనా అండి అలా చేసుకుంటానండి ఆ నేను కూడా అండి అంటే నిన్నటి వరకు హనుమాన్ సంకల్పం చేశానమాట అ నైన్ డేస్ చేశాను ఇంకా టూ డేస్ అనుకున్నాను లెవెన్ డేస్ అనుకున్నాను కానీ ఓపీక లేకుండే
ఆహా
నైన్ డేస్ చేసా ఇంకా నిన్న లాస్ట్ డే బజ్రాంగి బాని చదువుకొని కంప్లీట్ చేసేసాం
ఆహ అవునండి అందరుూ బాగా చేస్తున్నారండి ఇప్పుడు అందరు బాగా హనుమాన్ సంకల్పం పూజలు బాగా చేసుకుంటున్నారు
అవునండి ఇది నిజంగా చెప్పాలంటే ఒక సంతోషకరమైన విషయం ఎందుకంటే సోషల్ మీడియా కొంత వరకు ఎంతో ఎంతో మేల్ చేస్తది ఎంతో చెడు వేస్తది ఆ మేయిల్ అంటే యూత్ కూడా ఈ మధ్య ఈ ఈ ప ఈ పూజని బాగా ఎక్కువ చేస్తున్నారు అనమాట
అవునండి యువ యువతలో
భగవంతుడి పట్ల భక్తి శ్రద్ధ సర్వధర్మం వై ఎక్కువ ఇంట్రెస్ట్ బాగా పెంచుకుంటున్నాను అవును ఇది చాలా హ్యాపీకరమైన విషయం
అవునండి ఆ
ఇంకా మేడం జరుగుతదండి మా పాప ఇప్పుడు సిక్స్త్ కి వచ్చిందండి మీకెంత మంది అండి పిల్లలు ఒక్కతే పాప అండి మా పాప ఇయర్ నైన్త్ కి వస్త ఓ నైస్ నైస్ ఉ ఎంత కష్టపడాలి ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అయితే ఉ బాగా చదివించండి
ఇంకేముందండి చెప్పాలి మీరే చెప్పాలి అండి నేనా ఆ టిఫిన్ బ్రేక్ఫస్ట్ ఏం చేసి
ఎరు దోశ అన్నారు కదా మా వారికి దోశ వేసాను
ఆ
కొంత పిండినె ఉండె సార్కి కి మళ్ళీ కొంచం ఒక ప్యాకెట్ మ్యాగీ ఉంటే మ్యాగీ చేసా
నేను ఉప్మా చేశానండి మా పాప ఈ పాడు ఉప్మా ఎవరు తింటారు అని అనింది ఉక్కి పెట్టాను నోట్లో
అంతే అండి పెట్టాలి మనం తినలేదా అండి చిన్నప్పుడు
ఉప్మా అంటే చాలు పాడు ఉప్మా అంటారు ఇంకా అండి మీకు ఇష్టమైన దేవుడు ఎవరండి
నాకు మా ఇంటిలో వెళ్ళిపండి వెంకటేశ్వర స్వామి తర్వాత ఆంజనేయురు అలాగే హనుమంతుల వారు అదే స్వారీ శివుడు అందరు ఇష్టం అండి
అవునా అండి నేను రేపు ఇరువై ఆరో తారీఖు వెళ్తున్నాన్ అండి తిరుమల
ఈ మంత్ ఇరవై రేపు ఇరవై ఆరు అంటే అయిపోయింది కదండి ఇరవై ఆరు
ఆగస్ట్ ఇరవై ఆరు అండి ఆగస్ట్ ఇరవై ఆరు అండి
ఓకే అండి మంచిగా దర్శనం చేసుకోండి మీరైతే మా గురించి కూడ ప్రే చేయం్యడి
ఆ తప్పకుండ అండి
ఉమ్
ఇంక చెప్పండి ఇంకేముందండి చెప్పాలి అప్పట్లో మొగలు రేకులు ఆనే ఒక సీరియల్ వచ్చేది మీకు మీ మీర్ ఆ సీరియల్ చూసి
ఆ చూసేదాన్ని అండి
అవునా ఆ పాట ఎంత బాగుంటది కదండి మొగల రేకులు చక్రవాకము చక్రవాకం పాట అయితే చాలా బాగుంటది హిందూ కో నాకు ఈ ఆశలు విన్నారా అండి మీరు ఎప్పుడైనా పాటను
ఆ విన్నానండి సాహిత్యం బాగుంటది లిరిక్స్ బాగుంటాయి అద్భుతంగా రచించారు అవునా సీరియల్ మొత్తం చూసా నండి ఇక్బాల్ పాట వచ్చాక ఇంకా ఎక్కువ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది
అవునండి ఇక్బల్ క్యారెక్టర్ నుంచి సీరియల్ ఇంకా బాగ ఇంట్రెస్ట్ పెరిగిపోయింది
ఉమ్ అట్లేవండి అవునండి ఇప్పుడు అన్ని స సోది సెంటిమెంట్ ఎప్పుడు అత్తకోడళ్లను ఏడ్పియడము హస్బెండ్ ని ఏడ్పి యడము ఏవె వో సోది ఉమ్మ్ సినిమాల కూడా అంతే అండి ఒకప్పుడు ఫ్యామిలీతో కూర్చొని చూసే సినిమాలు వచ్చేవి
అవును
ఇప్పుడు మాత్రం అసలు అలా రావట్లేదు
రావట్లేవండి మీ లాస్ట్ మూవీ ఏంటండి
మేము చాన్నాళ్లయిందండి సినిమాలు చూసి బయట ఈ మధ్యసలు చూడలేదు
అంతేనా
వన్ ఇయర్ అవోస్తుంది దాదాపు
ఆ ఏదో కొత్తగా వచ్చిందంటండి ఆ అగ్లీ స్టోరీ అని
అవునా తెలిదండి అసలు సినిమాల జోలికి వెళ్ళట్లేదు ఎక్కువ అసలు
అవునా అండి నందు హీరో నందు తర్వాత చిన్నారి పెళ్ళి కూతురు సీరియల్ హీరోయిన్
పేరు తెలియదు బట్ కరెక్టే వాళ్ళిద్దరు వచ్చింది అది బాగానే ఉందంటండి సినిమా
అవునండి బాగుందంటా
ఉమ్ మరి కాన్సెప్ట్ ఏంటో తెలియదు గాని అందరు బాగుందని పెడుతున్నారు చెప్తున్నారు
కాన్సెప్ట్ ఏం లేదండి లవ్ అప్స్ చేసాను ఎక్కువ అతనికి
అదే అదే అయ్యుండొచ్చు ఎక్కువ నిజంగా అదే కరెక్ట్ హే ఎక్కువ ప్రేమించిన కష్టమే ద్వేషించిన తట్టుకునే అవును
ఆవకాయ పెట్టారండి
ఇంకా లేదండి ఇంకా ఈ వీక్ తీసుకొస్తాను అంటే ముందే పెట్టినా అంత మంచిగా రావు కదా కాడాలు
ఆ బాగుండదండి పచ్చడి పాడైపోద్ది
పాడైపోద్ది నీరు ఊరుతది బాగోవు అని ఇప్పుడు తీసుకొచ్చే కాయలు అయితే కొంచెం గట్టిగా వస్తాయి
ఈ రుహ రోహి కార్తీకం వెళ్ళియి రోహిల కారితో పడగానే పచ్చళ్లు పెట్టుకుంటే నిన్నట్ నుంచి కదండి ఈ రోహిణీ కర్త స్టార్ట్ అయ్యింది
అవునండి ఇంకా నేను మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలనుకున్నాండి ఈ రోజు కున్నా ఈ రోజు కుదిరేలాగా లేదు
ఉహు
ఇంకా రేపు స్కంద జయంతి ఉందంట అనుకోకుండా నాకు ఆ స్వామి ఫోటోలు ఒకటే కనిపిస్తా ఉన్నాయి ఏంటో నేను వెతికింది కూడా లేదు
అదేనండి కానీ ఏం లేదండి కంద జయంతి అదంతా కూడా ఇల్ళ ఆన్లైన్ లో ప్రచారాలు అ ఆల్రెడీ స్కంద జయంతికి సపరేట్ మాసము ఆ సపరేట్ గా అయిది ఉంటది అది అయిపోయింది కానీ ప్రతి మంగళవారం వచ్చే సుబ్రహ్మణ్య షష్ఠి కఖచ్చితంగా ప్రధానమైనది కానీ ఇక్కడ ఈ ఆన్లైన్ లో తెలిసి తెలియని భక్తులు తర్వాత ఈ డబ్బు ఇర్నింగ్ చేసుకునే ప్రాసెస్ లో వీళ్ళంతా కూడా ఏ చిన్న జయంతి చేసిన అది స్కంద చేయండి అది అది ఇది అని చెప్పేస్తున్నారనమాట
అదే అదే ఇదేంటో కన్ఫ్యూజింగ్ గా ఉందని అనుకున్నాను సరే లే తర్వాత క్యాలెండర్ లో చూద్దాము అని ఇంకే ఎలాగో ఫ్రైడే కదా ఫ్రైడే మా వారు వద్దంటారు ఎల్లుండి ఆడ పొద్దున్నే బయలుదేరాలే
ఉ అదేం లేదండి అసల్స్ కంద జయంతి వేరే అది అయిపోయింది
అవును అది నేను విన్నా ఆ రోజు పూజ కూడా చేసుకున్నాను అందుకే నాకు డౌట్ వచ్చింది ఆల్రెడీ అయి అపోయింది కదా మళ్ళీ ఏంటి అని డౌట్
ఆ అయిపోయిందండి అది అయిపోయింది ఇక ఖచ్చితంగా షష్టి ముహూర్తం ఉండాలి సషష్టి ఉంటేనే మీ స్కంద జయంతి అవుతది మూడు నెలలకు నాలుగు నెలలకు ఒకసారి స్కంద జయంతి అంటున్నారు భగవంతుడైన మనిషి అయినా పది నెలలు ఒక ఒకసారి పుట్టిన తర్వాత మళ్ళీ సంవత్సరానికే కదండి
డి ఒకే అండి
ఆ ఇంకా
ఇంకా అండి ఇంకా చె ఈ రోజు వంట ఏం చేయాలనుకుంటున్నారండి
ఇవాళ నీను ఏం చేద్దాం అనుకుంటునా చేస్తానండి ఆ క్యాబేజీ ఉందండి క్యాబేజీ శనగాపప్పు కర్రీ చేస్తాను
ఓకే
కాస్త అంత బెండకాయ పులుసు ఉందండి సరిపోతుంది స్పైసీగా పుల్ల పుల్లగా బాగుంది కర్రీ
ఓకే నాకు డౌట్ అండి థైరాయిడ్ ఇలా ఉన్న వాళ్ళకి క్యాబేజీ ఏదో తినదుంటారు కదా క్యాబేజీ కాల్ ఫ్లేవరో
అవునండి క్యాబేజీ కాలీఫ్లవరు తినకూడదు అని చెప్తారు ఇంక కానీ ఇంకేం చేస్తరు వస్తావండి ఎండాకాలము కూరగాయలు తక్కువ రేట్లలో ఏ ఉంటే అవి తెచ్చుకున్నాం మధ్య మిడిల్ క్లాస్ వాళ్ల మేం చేస్తామండి
అవునవునండి
అది ఇంకా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటది కదా క్యాబేజీ
అవునవును
ఏదో అప్పుడు ఒకసారి అప్పుడప్పుడు
ఇంకా అండి మూడు వందలు కదనే
ఇంకా చెప్పాలండి మీరు పని మనిషి పెట్టుకున్నారా మీరే చే ఒక్క రెండు పనులన్నీ
నీనే చేసుకుంటున్నా అండి పోయిన మంత్ అంటే నాకు అంతకు ముందు ఆపరేషన్ అయ్యింది దాని వల్ల చేసుకోలేక పెట్టుకున్నాను దానికి ముందు పనామే ఏం లేదు నీనే చేసుకున్నాను
ఉహు
మళ్ళీ ఇప్పుడు ఆపరేషన్ చేయిచ్చి ఒక ఏడు నెలలు ఏమో అవుతుంది నాకు చిన్నగా చేసుకుంటున్నా అన్ని పనులు సిలిండరే ఎస్తా ఇంక పనులు చేసుకోవడమే ఉంది అంటే కొన్ని కొన్ని తప్పవ్ ఇంట్లో జన్స అవైలబుల్ లేకున్నా వాళ్ళు ఏదైనా పనిలో ఉన్నా మనం చేసుకోక తప్పిదు కదా
అవునండి అవును
అలా పనామెను కూడా నేను పెట్టుకోలేదు ఇంకా తీసేసా లాస్ట్ మంత్ ఆ అమ్మాయి కిడ్నీలో స్టోన్స్ వచ్చినాయి రాలేను మేడం అనింది సరే నా మంచికెలే అనుకున్న ఎలా చెప్పాలో అర్థం అయ్యేది కదు నాకు అమ్మాయికి
ఉహు అదేముంది
అని అనేసరికి అమ్మాయి అనుకున్నా
ఆహా
ఆ పాపం ఆమె అనుకోనిండడి సరే లే రాననింది కదా అని ఇంక అప్పటి నుంచి జనరల్ గా ఎండాకాలంలో అసలు చేయలేమండి పనులో పక్ పక్క చేస్తుండే పక్క చెమట్లుగారుతుంటే హ్మ్ అందులో ఇంకా ఇంకా పూజలు అని అవి ఇవన్నీ మనం త్వరగా చేసుకోవాలనుకుంటే కొంచెం అలాతప్పదిగ
అంతే ఇంకండి మీ పుణ్యక్షేత్రాలు ఎక్కడెక్కడికెళ్ళి వచ్చారు
అ మేము లాస్ట్ మంత్ తిరుపతి వెళ్ళామండి అసలు అద్భుతంగా జరిగింది దర్శనం మాత్రం
హ్మ్
చాలా బాగా జరిగింది దర్శనము
ఓకే
నెక్స్ట్ డే ఆయన బ వేదాంశ ఉన్న దేవాన్శ ఉన్నారు కదండి సీఎం ది మనవడు అతన్ని బర్త్డే జరిగింది అసలా అందుకని ఏమో మాకు దర్శనం త్వర త్వరగా చేసి పంపించారు త్రీ అవర్స్ లో అయిపోయింది నిన్న చూసారండి న్యూస్ లో ఫార్టీ ఎయిట్ అవర్స్ సెవెంటీ టూ అవర్స్ అలా పడుతుంది
అవును పడుతుందండి అసలు ఎక్కడ ఇది అలిపిరి మెట్ల కానే
మొత్తం జనమంతా నిండిపోతున్నారు ఆ గంగమ్మ గట్ ఆడదాకా కూడా లైన్ ఫుల్ గా ఉంది అవు నిన్న ఒక్క మంత్ లో పోయిన ఈ ఒక్క మంత్ లోనే నైన్టీ ఎయిట్ థౌసండ్ మెంబర్స్ దర్శనం చేసు కున్నారంటండి అసలు ఇది రికార్డు అంట ఇప్పటి వరకు
ఆ అసలు బనా జనాలు భయపడట్లేరండి తిరుపతికి రావడానికి ఎండలు వర్షాలన్నీ చూసి కూడా ధైర్యం చేసి వెళ్ళిపోతున్నారు
అవును అంటే మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అయితే కుదరదు కదండి ఇప్పుడు ఎం సెట్ అయిపోయింది ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయి మళ్ళీ ఇగ అందరు ఇట్లా ఈ టైం లో బెటర్ అని అట్లా వెళుతున్నారు రూమ్స్ లేకపోయినా రూమ్స్ లే పోయినా దర్శనం టికెట్లు అయిపోయినా కూడా వెళ్ళిపోతున్నారు అవునవును ఇంకా భక్తి లన్నీ వాటరు స్వామి ప్రసాదముకి
అన్ని వచ్చేస్త వన్నాయి లైన్లలో క్యూ లలోనే అని చెప్పి పాపం అంత ఎండలు ఉన్నా కూడా కొన్ని చో అలాగే షెడ్లల్లోనే రేకుల షెడ్లల్లో అలాగే వెళ్తున్నారు నా కల్ ఇక్కడ నుంచి నడిచి వెళ్ళాలనిఉందండి
ఉందండి కానీ
కానీ మా మరిదికి కొత్తగా పెళ్ళయిందండి ఆయన భార్య ఆ అమ్మాయి వాళ్ళ తమ్ముడు నేను నలుగురు వెళ్తున్నాం అండి వాళ్ళకేవ తిరుమల ఎప్పుడ వెళ్ళలేదు వాళ్ళని వదిలేసి నేను నడుచుకు